హలో ఏం జేత్ ఏం జేత్తానవ్
ఏముంది ఏం లేదు అయ్యో ఇమే తోటే అయితాంది
పనులయిపోయినాయా
లే స్టార్ట్ చేయాలి ఇప్పుడే వాటర్ వచ్చినాయ్ పట్టేసిన ఉ
పాప ఏం చేత్తాంది
నేను నీళ్ళ పడతాంటే ఆమె సగం హెల్పింగ్ చేసింది నీళ్ళు పారపోసుడు బిందెలు ఎత్తేసుడు
పొయ్యే గి
ఆ ఇగో కింద పడ్డది నిన్న బోడుప ఎక్కింది నాకదే భయం తోటి రానీయకుంటే నీళ్ళు లేకున్నా మంచిదే అని ఊకుంటే నే అవ్వ ఆగుతలేదు ఇగ
అ
అ ఆడండి కద అనుకున్న
ఉ హ్ తిన్నారా మరి పాపా
ఇయాలా ఏం తినలే ఎంత బలవంతంగా పెట్టిన తినలే ఇయ్యాల
తింటారులే ఇగ ఆకలైతే వాళ్ళే తింటారట పిల్లలే
ఆ ఆ అల్లవా ఆట మీద పడ్డది.
ఒకటే చుడు ఈ పాపల్ తోటి హుహ్
హు, సరే సరే హు
ఏం చెత్తాన్నవ్
ఏంవుంది అ టి వి పెట్ క్కున్న తాంగది
ఉహు ఈహు
మితర్
తిన్నావా మరి మధ్యానం
యా తిన్నా మధ్యానం తిన్న ఒక్క నిమిషం
ఉన్న, ఆ ఏవైంది.
ఏదో ఫోన్ వస్తే కట్ చేస్తూ ఉంటే మళ్ళీ చేస్తూంటే చెప్పిన లీఫ్చేసి మ మల్ చేస్త ఉ
హు హు
ఇంకా ఏం చెత్తారు పిల్లలు
పిల్ల, ఇప్పుడే నాతోటి తిరుగుతాంది నేన్ తిరుగుతాంటే
ఆహా
ఒక మానంగా తినరు బిడ్ తోటి ఇసుకు
వీళ్ళ తోటి ఇదే సావైతాంది. గట్టి గా బెదిరియలేము. బ బలవంతంగా పెట్టలేేము.
ఆ
హు హ ఇంకేముందిరా ఏం లేదు టీవీ చూడటం ఏం వంట చేస్తున్నావ్ ఏం ఏం వంట చేస్తున్నావ్
పప్పుంది అన్నమొండాలే
ఏ ఏమైంది, ఏమైంది, ఏమైంది ఏం చేసుకుండావ్ కింద పడ్డవా ఆ దా దా కొడతా పా ఏం అ పా ప ఏమైంది నాన్న పడుకున్నాడు ఆగో ఆగో నాన్న పడుకున్నాడు ఉమ్ ఇగ ఇదే మంచిళ్ళొత్తాన్నాయ్ బయటా నీళ్ళు కోసం పోవాలని
నీల్లకాడికి పోతా పోతా అనేడ్ దాన్న
ఆను ఇగ నీళ్ళ కాడికంటే పంపియ్య అని దెబ్బ తాకిందని చెప్పి చూపియడానికి తీసుకొచ్చింది
ఉ హూ
మళ్ళ వీల్లే కొడతారిగా ఏ ఉత్తిత్తిగనే జట్టు పీగుతారు కొడతారు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
ఉ ఏమనం మనం సైలెంట్ గనే ఉంటాం జుట్టు పీకుడు కొట్టుడు ఇవే
ఇ అయితే సార్ పిల్లలు ఏం చేస్త తనీగె బాబీ గుష్
ఉమ్ ఆ
ఊరికెళ్తారా ఊ రవే ఇక్కడే ఉంటారా
పోము అనుకుంట
పోరా ఏంటిది ఏంటిది ఏంటిదింటి మేమ్ కూడా బస్ అ బస్ పోతాను ఉమ్ నేను కూడా అట్లనే అనుకుంటా ఉమ్ వెళ్తా ఈ ఎండకు అబోయేది వీళ్ళను పాటుకోం పోయి ఇగ నా వల్ల కాదిగా
అంతేగా అమ్మ వాళ్ల ఇంటికి తీసుకోపోయినా మనమే చూసుకోవాలే
ఆ ఇగ వాళ్లేం చుతారు ఇగ న అంటే మల్ళ ఇగ గా అదోటి మీ పిల్లలు మీరు చూసుకోరా మా పన్ల మేము ఉంటాం అని అంటరు ఆడిగి వేన ఇలాను చూసుకోవ అదే ఇడున్న కిద వాట్ ఇడున్న కింద పడ్డా కూడా ఏదో ఎవరు చూడక ముందు నచ్చ చెప్పి చూ సప్డేక ఉండొచ్చు కానీ ఆడికి వెనంక కింద పడితే ఏం చెతు తను ఈమె బిడ్డను కూడా చూసుకోన చాత కావట్లేదా ఇగ అదో కొలుపు దాని బదులు ఇడున్నది నయం
అంతే ఎం ఒరిచూడో ఏమో తిండి కూడా సక్కగా తిన్ననియరు తినేటప్పుడే ఎత్తరు మళ్ళా
ఆ ఆ
ఆ
అప్పుడే ఒర్రితరు తినేటప్పుడే చికాకు పెడతాడు
అన్ని మనమే అసలు ఘోరంగ కానీ ఏం చెప్పాలే మళ్ళ వంట చేసినంక వచ్చి నువ్వేం చేసినవు నా హస్బెండ్ అంటడు పాప చూస్ కోన్ వాళ్ళే అంటరు
అంతే ఆళ్ళకు వచ్చిన కామన్ డైలాగ్ ఆది ఒక్కటే ఈ లేం చెప్ తరాలకు తెలువదు కద
ఉ
ఇగ మా నాన్నయితే చిన్నప్పుడు నువ్వు చేయలేద నువ్ కింద పల్లేదా లేవలే రేలా నువ్వు అట్లా అల్లరి చేయలేదా అది ఇది అని చెప్తారు ఇగ నాకు
ఆ జనరేషన్ ల అయితే చూసు కోవడం ఏం కాదు కానీ ఈ జనరేషన్ లో పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టం అనుకోవాలి
ఈళ్లు ఏమన్న గింతంత లేరు గని అన్ని చాడీలు చెప్ చెప్పడం ఆయన్ని ఏడ్వడం బెదిరియ్యడం ఏళ పాట అ
ఊ మల్ల నీళ్ళతోటి ఆడడం నీళ్లల్ల ఉండడం మరి మట్టి కూడా తిను
తింటరు మట్టి తింటరు
ఊ
వీళ్లకు అలవాటే మట్టి
ఆ పండ్లు విల్లతోటి ఐతే
ఊ
అమ్మా ఆడికి ఈడికి ఈడికి ఆడికి అన్నం తినేటప్పుడు తిప్పుడే తిప్పుడు తినపోతే మళ్ళా ఇబ్బంది కాలం చేతులు నొచ్చుడు ఊ
అదే కదా ఈన్నే ఉంటార ఇగ పండక్ ఊరికెళ్ళారు కావచ్చు
వెళ్ళాం ఇగ మీరు వెళ్తారా
నేను కూడా వెళ్ళను కొత్త సినిమా లే ఏం చూసిరీ ఈ మధ్య
దురం
టీవీలో వచ్చిన చూస్తుడే
య జోడడమే కుదరేట్లు విల్లా వల్ల
ఒక పాప ఒక బాబు కదా
కాదు ఒక పాపనే నాకి
ఫస్ట్ ఒకటే పాప
ఊ
ఇ ట్రామా
అక్టోబర్లో పుట్టింది మీ పాపా నవంబర్ లో పుట్టిం
ఆ నవంబర్లో పుట్టింది ఊ అద్ద ఎవరిన ఎయిత్ నైన్త్ ఎత్ అన్నారు కదా
అర్థంకాలే
అట్ట వర పాంత మహళ అ
ఆ సి సెక్షన్ నాది
నాది నార్మల్ ఏ
నా అది ఉమ్మ నీరు బడి అ పోయింది అందుకే బేబీ వాష్రూమ్ పోయియింది అనంగానే ఇ ఆపరేషన్ చేసిరి.
అట్లనే గస్తారు నాకు కూడా ఒక గంట లేట్ అయిచ్చాను. నాది కూడా అదే కాతావు అ
మీది చిన్న ఆపరేషన్ ఆ
ఆ చిన్న ఆపరేషన్ ఏమంతతున్నది ఏం అర్ధం కావట్లేదు. హార్ట్ బిట్టు తక్కువన్నది.
ఆ
బొమ్మలు పడయ్యాకే మామగాని బొమ్మలు తీసుకుపోయి బయట ఎతందీ.
హ హ హ
అంటే ఇంటి ముందు పావురాలు వస్తాయి. నేను పావురాలకి రోజు పద్దుట మ మేతే ఇస్తా బియ్యంస్తా అవి అవి తింటాయాని మూన్న తింటాయి అని అంటుందిది మళ్ళా
బొమ్మల్నా
ఆ బొమ్మల్ని తింటే
హ
బొమ్మల్ని తింటాయ్ పావురాళ్ళు బియ్యం తినవ్. ఇక మళ్ళీ మేషే బొమ్మల్నె తింటాయ్.
హాహాహా
అట్లా ఎత్తదు. మా వె హా
ఒకక్క కా ఉన్నారు ఆడికి, ఈడికి ఈడికి, ఆడికి
ఏయ్ వీళ్ళని చూసుకోవడానికి సరిపోతుంది సగం పొద్దిగాల పని మొదలు పెడితే పదకొండు దాక అయిపోదు నాదైతే
హహహ
అ
అయింది కట్ చెయ్యి నేను మళ్ళీ చెప్తాను మీకు ఈ వెెంటనే హు హ